ఆని ఫోన్ బిజీ వత్తాంది
హలో
మళ్ళ మళ్ళ జేసిన రెండుసార్లు జేసిన బిజీ వత్తాంది పొదే రావడం
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
క్రికెట్ గత్తావా
ఆ
క్రికెట్ ఆడడానికి
ఆ ఆడతా
యేడా లీగ్ ఉన్నది ఒకటి సూపర్ లీగ్
ఎక్కడ
ఇడన్నే మన గోరకాంలో
సరేపోదాం ఎంత
యే ఎంత ఎంట్రీ ఫీజు ఐదు వందలు గావచ్చు
సరే పోదాం
మనిషికి వంద యేసుకుంటే పోయ్యి రావచ్చు
ఉమ్
ఉమ్ హు ఏం జేత్తానవ్
ఏం లే కూకున్న ఖాళీగా బండి జేపియాలే
క్రికెట్ ప్రాక్టీస్ జేత్తన్నవా
ఉమ్
క్రికెట్ ప్రాక్టీస్ జేత్తన్నవా
ఉమ్ చేత్తాన్నా, రోజూ సాయంత్రం పోయి జేత్తా
ఏ జిమ్ముకి
ఏ జిమ్ముకి పోవాలి ఇగ
జిమ్ము గూడా పోవాల్నా
ఉమ్
జిమ గెన్నింటికి
జిమ్ముకి ఆరున్నర ఏడిటికి
ఆ ఆ ఇంకా మరి
ఇంకా చెప్పాలే
మరి అది ఏది జిమ్ము పోయినంక మాట్లాడాలట పోయిల్ల ఎప్పుడు
ఆ
పోయిలట మా వాళ్ళు క్రికెట్ ఆడడానికి మేము కూడా పోవాలి క్రికెట్ ఆడానికి వర్షం ఏ పడతలేదు ఇప్పుడైతే పడుతది కావచ్చు కొద్దిగా అయినంక
ఇది చంపింది ఆగింది
ఇదే గదే స్నాప్ లో ఏదో పెట్టినట్టున్నావు రోడ్డు మీద బాగా బండ్లు పోతాన్నయ్
రోడ్ అన్నప్పుడు బండ్లు పోతాయి
మరి గోరంగా పోతున్నాయి
ఆ టైం గడుత్తలేదు కదా రా ఇది
గడ్తగడ్తది మెల్లగా ఎంతసేపు
ఎంతసేపు మాట్లాడిండు
ఆ రికార్డే మళ్ళ ఎందుకు
హ
కోసేపు అట్లా అట్లా మనం గ్రౌండ్కి పోయినంత సేపు కాదుది రౌండ్ పోయి ఒక ఓవర్ అయితే అయిపోతది అగో నిజాం నింజావుతాని వా బైకులు రేపు పోవుడే అయ్యా నిన్న ఓలే కదా రేపు పోయి ఎవలాల్లు అన్నది
అజయ్ గాడ్
అజయ్ గానికి ఏం తెలవాది
అంతేనా
ఆ
ఆ
ఏదోటి పోయ్యి ఆడ పోయ్య ఏదోటి చేస్తే అయిపోతది రేపు ఎట్లా ఎవ్వలు రారు మనమే
అంతే
దగ్గర అ ఎగ్జామ్లు కూడా దగ్గరకు వచ్చినయ్
ఉ
ఎగ్జామ్లు దగ్గరకి అచ్చినయ్ అయిపోతది మళ్ళా రేపు ట్రై చేద్దాం అంతేగా
అంతే
ఇంకో వారం ఉన్న తొమ్మిది తొమ్మిది తారీకి ఎగ్జాము ప్రాక్టికల్ ఏమో ఆరు తారీకు
హ
ప్రాక్టికల్ ఆరు తారీకు అంటే తొందర అయిపోతే అయిపోతది
అ
కానీ పనే రాలేదు గారా
మ్మ్
పని
ఏం రాలే
పని ఏం అచ్చింది మరి పనికి పానా చి ఒక్కటి ఉంటది అబ్బా చి పెద్దోళ్ళు పోతాన్లు కావచ్చు గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవడాన్
పోయి ప్రాక్టికల్స్ కి మల్ల పైసలు కట్టుటేనేరా
కట్టుడే ప్రాక్టికల్ రెండు వేలు దగ్గర పెట్టుకో ప్రాక్టికల్
మళ్ళా దానికి రెండు వేళ్ల
ఆ ఎంత లేపిద్ద్ తెలవదు సార్ మళ్ళా అట్ల
ఇంకా మరి ఏమి చేస్తారు
ఏమి లే గ్రౌండ్ కి పోవాలే
ఇప్పుడు పోయి మళ్లీ ఎప్పుడు వస్తావ్ గ్రౌండ్ కి పోయి
ఇప్పుడు పోయి మళ్ళా ఒక్కటి ఇంటికి వత్తం మళ్ళ మూడు ఇంటికి పోతాం మూడు ఇంటికి ఇగ అది ఎప్పుడొస్తే అప్పుడు ఇగ
ఉ
ఆడ ఆడతలేరా క్రికెట్
సాయంత్రం మే ఇయ్య కొద్ది వేరే వాళ్ళ కి ఫోన్ చేస్తా ఆడదామంటే ఆడ
గ్రౌండ్ ఉందా
ఉన్నది
పెద్ద చిన్న
ఏయ్ పెద్దగానే మూడు ఎకరాలు ఉంటది మూడు నాలుగు ఎకరాలు ఉంటది
ఆహా నిన్న ఫోన్ చేసినావా దేశ్పాల్ గానికి
ఏశినా
ఏమన్నాడు
అచ్చి పోతా అన్నాడు
ఐ పదకొన్నరకే పోయి ఇల్లు ఆట నేను ఫోన్ చేసినా
అవి పదకొన్నరకి పోయింది
ఏమో ఆది ఇగ నిన్న శివం పాండే గాడు పోయిండాడు ఇగ పదకొన్నరకి పై. వాడు కూడా పోయిండు ఇగ
ఉహు
రెండు వారాల టై పోతాది ఇగ మనకి ఇంకా రెండు వారాలు కరెక్ట్ రావాలి తప్పియ్యకు సరేనా
దే పాంచాలా
ఆ సుమారును చలి ఒక్క రెండు వారాలు ఇ రెండు వారాల అట్టే అయిపోతాది రెండు వారాలు అంతే కతం
కోడు కొత్తోడు ఓత్తాడంటనే మనకి
ఆ మళ్ళ ఈగ మళ్ళ మనకి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయినంక కొత్తోడు వస్తాడు
ఈ ఎవర్రా
ఆవ దాకా విడే వస్తాడు ఇగ ఎగ్జామ్ వాటికి మన సార్ అవి డీటెయిల్స్ ఏమి పెట్టినావ్ రా
వొక్తినా వాణి ఫోటో నే పడతాది
ఏది పడితే అది వోత్తినావా
ఉ
పిచ్చి లేతదా
ఇ పిచ్చి లేత్తన్
పిచ్చి లేతది అట్లానే ఇంకా ఏంచేస్తాం
బండి చేపిద్దామని పెద్దపెళ్లి పోదామని మా దోస్తుగా నీ ఫోన్ బిజీ అత్తంది
బండికి ఏమైంది
బండి ఆయిల్ చేంజ్ చేపియాలి
ఆయిల్ చేంజ్ నువ్వు చేంజ్ చేపియదా నీ అయ్యకి రాదా
చేంజ్ చేయరాదు ముందుగా ఆయిల్చేనేజ్ చేపించాలి అట్లానే బ్రేక్ అది సౌండ్ బాగా అత్తంది
ఆ
ఇగా అన్ని చెపించకున్ని అత్తది ఇగా
అవన్నీ చేపించుకుని అతావ వాట్సాప్ లో ఏమచ్చింది వినాయగాడు ఇప్పుడు పెట్టింది ఫోటో
జే
ఇ పెట్టేద బాగానే ఉంది ఆ కోరనకి ఏం తెలివది
హ్
ఆ
అజయగాడు పెట్టిండా
పెట్టినాడు సెకండ్ ఇయర్ ఫస్ట్ పెట్టిన సెకండ్ వాడు
అది ఎప్పుడు పెట్టిడు మెస్సేజ్ స్తారు నేను ఇంత ముందు లేసినాప్పుడు చూసినా
మీ లేషడు తోటు వ్ మెస్సేజ్ అచ్చిది ఏందిరా ఉన్నాయి ఓపెన్ చేన డీటెయిల్స్ అయి డీటెయిల్స్ కొట్టి స్క్రీన్షట్ పెట్టింది
అంతేనా
అంతే
అ డేటన్ టెన్ డేటన్ టెన్ ఇంకా చెప్ద్దాం అ తెతూనే అచ్చాయానా మర్చిపోయినారా గుర్తుకచ్చలేదు
అటెండెన్స్ ఉండాలియా దగ్గర పడ్డది ఇ ఎగ్జామ్
ఉ
ఎయిట్ పర్సెంట్ ఉండాలి కా అక్కలేంటే కంప్యూటర్ తీసుకోదు మన వాళ్ళు ఎవ్వరు లేరు ఏయ్యడానికి నీకు అదే అధంమయితులేదు బాటగా
గది కాదు కాని ఈ హల్లటికెట్ ఎప్పుడు అత్తది
హల్లటికెట్ మూడు తారీఖు కావచ్చురా
థర్డ్
ఆ
ఉ
మూడు తారీఖు నాలుగు తారీఖు
ఉ
ఎగ్జామ్ అనగా ఎగ్జామ్ ఒక రెండు మూడు రోజుల ముందు
ఎగ్జామ్ కి రెండు మూడు రోజుల ముందా
ఆ
అల్లే ఇత్తరూ గా గదే అల్లే ఇత్తరు.
అల్లె ఇత్తరు కావచ్చు. లేదంటే మనం కొట్టుకున్న అత్తది మీసేవ కాడికి పోయి.
హుహు దాని నెంబరు ఏమో నెంబరు ఉంటాది గా.
ఏ నెంబరు.
హల్ టికెట్ ఎట్లా అత్తది ఏమని కొడతావ్ ఐటిఐ గవర్నమెంట్ హల్ టికెట్ అని కొడతావ్.
గాదె మనకి ఆ రోజు గా ఓటిపి చెప్పినామ్ గుర్తుందా.
హ్మ్.
గా పిఎన్ఆర్ నెంబర్ తెలుసా‌.
ఆ.
అది చెప్తే హల్ టికెట్ ఇత్తరు మన పేరు మీద ఇగ.
అది ఏ నెంబర్ నా ఆ నెంబర్ ఎట్లా తెలుత్తది.
అవ్వులే గా కా అది నీకు మెసేజ్ బాక్స్లో ఫిన్ చేసుకొని పెట్టుకోలే.
ఏమ్ పెట్టుకోలే.
అని. గట్ల ఎట్లా చెప్పురా మిస్సేస్ బాక్లో పిన్ చేసుకొని పెట్టుకోవాలి అదే కాదార ఇంపార్టెంట్ పిఎన్ఆర్ నెంబర్. అది నువ్వు ఐటిఐలో జాయిన్ అయినట్టు నెంబర్ అది.
గదంతా ఇక ఏం పెట్టుకోలేదు.
రేపు వచ్చినాక నన్ను అడుగు అది ఎతుకుదాం ఎన్ని తారీఖు అది ఫిబ్రవరిల చేపిచ్చు. కున్నాం గాదార బాటియ మనం.
హ్మ్.
ఇ అవ్వ ఏప్రిల్ కూడా అయిపోతుంది చి జూన్ కూడా అయిపోతాంది కదరా జులై అత్తాంది. అది ఏడ పోయిందో ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లో ఎతకాలే. అది పిన్నె అందుకేరా మనకి ఇంపార్టెంట్ అన్ని మెసేజ్ బాక్స్ లో పిన్ చేసుకొని పెట్టుకోవాలే. అర్థమైందా.
ఒక్క నిమిషం అగు.
ఆ.
అ
ఏమయ్యింది. హలో.
ఇనబడుతాంది.
బంటీ బంటీ బంటీ బంటీ.
ఈటా హు
లో. హలో.
హ్మ్
హలో.
ప చూడంగానే నాకు అర్థమైంది.
హలో.
రేపు రికార్డు చేసి పెట్టిన.
వికెట్లు అవసరం లేదా ఎందుకు.
ఓ అన్నా.
మండలేవా.
హలో.
ఆ.
ఏంత సేపు ఇది టైం
ఎన్ని నిమిషాలు అయింది
పదకొండు
సరే తియి ఉండు ఇగ
మల్ల రేపిగా
ఆ
మళ్ళ రేపు ఇగ రేపు ఆడికి వచ్చినంక చూద్దాం ఏమైతదో ఆళ్ళని అడిగి
మ్మ్ హు ఎన్ని నిమిషాలు అన్నారు ఆళ్ళు
పది నిమిషాలే
నిమిషాలు ఆగు ఇంకో నిమిషం ఆగు ఆగు రెండు నిమిషాలు మాట్లాడు పైసి ఇరవై సెకండ్లు చాలా